హల్ హ్
హలో
హలో
ఏం చేస్తున్నావ్ ఈ చూస్తునన
బిజీయా
బీసీ ఎం లేదు ఆన్
నువ్వు చాలా బిజీ అయిపోయవ్ నాకు తెలుసు
నేనా
ఎస్
నీకు గట్ల అనిపితందా
అవును నవ్వు ఆయనో ఎ సాయి నీ సంగతి చెప్తా ఆగు
ఎందుకు
నీ సంగతి చెప్తా ఆగు వచ్చినాక
ఎందు నేనేం జేసిన
కువ్
ఏం చేసిన
చేసినవ్ అంటే
స సార్ వచ్చినాక చెప్పు అని
ఎస్
ఎలోథమే
గాదులు గాతున్నా
నాకు తెలుసు నువ్వు ఇక్కడ వెతవని
ఇంక నువ్వో టీ ఇంకో టి ఎక్స్ట్రా అయితది గాడిద
దు ఓత్తది గదా హాస్టల్ కి పోయినక ఎట్టు పోదాం
ను అమెరికా పోదాం వస్తావా
పాస్పోర్ట్ ఉందా
ఉంది ఎగుర్కొంటు వెళ్దాం దూ తెల్వం
ఆ పడవ తోలుకుంటొ
అవును కదా అది ఉంది కదా ఒకటి లండన్ ఆఫ్రికా ఈయని తిరుగుదాం చైనా కొరియా
ఆ
ఇది
ఏ ది
ఇస్తాంబుల్
అదేంటది
తెలిద నీకు
తెలువదుగా
మస్ అకండ్రిీది నేను ఒక టీ డ్రామా చుసినా
ఏం పేరు
డే డే డ్రీమర్
డ్రై డ్రీమర్ ఆ
డేడ్రీమర్
నేను కూడా ఎక్కడో ఇట్లా
ఎపిసోడ్ చూసావ్ అంతే ఎంత ఎప్పుడు చుడాలె
లేరు
వన్ సిక్స్టీ టువ ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి
జీ తునా
హమ్
వద్దులే నాక్కడంత టైమ్ లేదు
రోజకి ఐదు చీ జె చిప్స్ చూస్తయి పతుంది ఎంఎక్స్ ప్లేయర్ లో వస్తంది తెలుగు
అప్పుడు నెలంతా అదే చూసుకుంటూ ఉండాల
నేను ఇప్పటికే నాలుగైదుసార్లు చూసిన
ఇగో ఇట్రా ఇల్ల ఇట్రా హనీ ఆ చిల్న్న చిల్లి ఎత్తలేదు హనీ
అయిపోయిందా మరి నీకు ఎన్న అయిపోయినాయి నీకి
ఏంటి
రెండే కాల్
ఎ మ ఇద ఫస్ట్ కానీ అ తీగా తింటే ఇ ఔషత్ ఇది ఇది ఇయ్యూరా
చి చిన్న
పన్నీ పో పిచ్చి అ నోట్ల ఎదా విట్ ఉన్నది అంటానా
ఏంటి కొరియా మాట్లాడుతుంది హానీ పాప యా నీ తో
హా హా
పందు కిలో
తిన్నావ మరి
ఆ తిన్న నువ్వుతిన్నావా
చిన్న
బోర్ కొడుతుంది హాస్టల్ కి పోవాలి తొందరగా
ఇంకా రెండు రోజులే కదా
ఈయల ఎన్నో తారీకు
ఈయాల ఇరవై తొమ్మిది
ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖ వో చే
చూడ్డానికిలా నప్ప తుది అని కళ్లు మూసు కళ్ళు తెర్సిర కయిపో
హ్మ్
అవును ఫస్ట్ నుంచి కాలేజ్ స్టాట
ఏమో మరి మాకు ఏం మెట్డ లేదా గ్రూపు లో
నేను వచ్చినాక ఒకటి చెప్ ఒకటి చాలా ఏం తు నికు ఒకటి చేయాలా
అర్ధం కాలే
ఒకటి చేయాలా
ఏంటిది చెప్పు ఎక్సర్సైజ్ ఆ నేను యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉన్నది నిన్న నేను మా చేలు చేసూకో బాగుంది ఇయలుగుడ చేస్తా
ఏంటి రెసిపియా
రెస్పీ కాదు ఎక్ససైజ్ గాని
హమ్
అది కొంచెం డాన్స్ ఎక్ససైజ్ కలిపి చేసినట్టు చేపిత్తది డాన్స్ టైప్లా అదొక ఛానల్ ఇన్స్టాలచుసి
డైలీ సిక్స్ ఓ క్లాక్
సిక్స్ క పొద్దుటా
ఈవినింగ్ పొద్దున్న లెగుత్తం మేమిద్దరం పదింటికి లెవమ్ పదింటికి లేచి కూసుంటమ్
పో
ఈ అనర్థలి తీసుకుంటే అయిపోద్ చిన్ను నాకు మొన్న తెలిసింద కాబ అంటే నల్ కర్రీ దొరుకుతున్నాయి కాని ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో
హ
నువ్వు రొండు కుర్తి
ఆ
దాంట్లో ఒకటి అనకలి తీసుకుంటే అయిపోదు అంతా అదే మోడల్ వేర మోడల్ తీ
ఏంకాదు కాాల లే అనర్కవి అంతద
చూపిస్తా వచ్చాక తక్కువ రేట్ లో ఉన్నాయి తెలుసు మొత్తం మూడొందలు నాలుగొందలు అంతే సెట్ చున్ని టాప్ టాపు కింద ప్యాంట్ అ
అంబరిల కట్ట
ఆ అంబరిలా కట్
ఆ అట్లా అ ఇప్పుడు ఒకటి గ్రీన్ కలర్ తెచ్చుకుంటాన అంటాంద్దె హాయ్ స్వీటీ ఒకటే ఉన్నది బోనాలు చేసిండ్రు
అవును ఇది చి ఇది ఇది రికార్డర్ ఒక చిన్నగా వస్తుంది నువ్వు యూస్ చూస్తున్నావ ఆ ఇంస్టా లో రీల్స్ లో
అర్థం కాలే
రీల్స్ లో ఇది రికార్డ్ మన వాయిస్ రికార్డ్ చేసేది కీ చైన్ లెక్క ఒకటి వస్తుంది
అవునా
ఆ మస్తు ఉంద అస్సలు మనది మన వాయిస్ రికార్డ్ చేసి అది ఎవర వాళ్ళకి ఇచ్చ ఇయో చ్చు వాయిస్ రికార్డ్ చేసి హ కీ చైన్ లెక్కు ఉంది చిన్నగా
ఎం చెయ్యల్ల
నిజంగా సూపర్ ఉందది నీకు పంపిస్తా
అయినా నా వాయిస్ రికార్డ్ చేసుకుని ఏ నా బుడ్తే గాద అస్సల్ గబ్బుగుంటది.
స్వీట్ గా వచ్చిందా మీది
వద్దు ప్లీజ్ ను నాన్న దపి పోడవకు వద్దు
ఏ నిజంగా ఇది ఎప్పుడు కట్ అయితది
టెన్ మినిట్స్
నేను ఒక మూవీ చూడాలి ఇప్పుడే కరెంట్ వచ్చింద్
సూద్దులేకనాబ్బా ఆగరాదు
ఈ మంచి త్రి త్రిల్లింగ్ ఉంది గంటనే మూవీ
నా కోసం ఇంకో ఫైవ్ మినిట్స్ కేటాయించలేవా ఏ ఫైవ్ కూడా కాదు టూ మినిట్స్
ఎనా నన్న నన్న నన్న
హమ్ హమ్
ఎండ ఎండ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు వెళ్దాం గుడికి మనం బయటికి
అయితే పోమ్ సెప్టెంబర్ లో పోతాం ఊ
సెప్టెంబర్ లోనా ఎండిప్పట్లో దగ్గద
జూన్ జూలైలు ఇట్నే ఉంటదట మనం మిడ్ అయిపోయినాక ఎండ దగ్గాల అంటే జూన్ జూలై అట్ తేజు గావాలే జులైలో సేమ్ ఉంటంది మాకు కూడ ఊ ఏమో సూద్దం ఆడ ఎట్లున్నదో
మనం మంచి వర్షంలో పోవాలి అబ్బా మస్తు ఉంటది కదా
కదా ఆ ఊ
కద కద కదా
వర్షంలో కూడను
ఇగో నిజ్యంగ సున్ను ఈ ఫోర్త్ ఇయర్ అయిపోయాక్ కాయవా లోపు మనం ఊటీ అయినా ఇటైనా చలికాలంలో వెళ్ళాలి ఆ అరుక పక్కా చిన్ను నన్ను నమ్ము ఎవర వద్దు మనిద్దరమే ఉ అరకువయిన ఊట్ అయిన
పోదాం
మరి పైసలు సెట్ కావాలిగా
చిన్నగా సెట్ చేసుకున్నాం అదే
చిన్నగా
సెట్ చేద్దం
సరే ప్లాన్ చేద్దాం ఫోర్త్ ఇయర్ అయిపొయ్యేలోపు ఓకేనా
ఒకే
మనకు పది రూపాయలు దొరికితేనే ఎప్పుడు షాప్ కెళ్ళామా ఎప్పుడు ఏమైనా కొనుక్ కొ తిందాం అన్నట్టుంటాం అలాంటి ది మనము పైస తెల్దా దాస్ప పెట్టె అంత వె కదా
అదే
ఏంచేద్దాం